ఆ కొత్త ఫోన్ లాంచ్ అయి దంట ఇంక రెండు మూడు రోజులలా కొత్త ఫోన్ తీసుకుంటదంటా
అదే అదే మీ పక్కమే ఫస్ట్ మిషన్ తీసుకుంటాన్నదా
అన్నది ఇప్పుడు ఈమెకి బ్లౌజ్ మీద పడ్డది ఆ బ్లౌజ్ అయిపోయినాక తీసుకుంటది ఏమ ఇప్పుడు దానికి సేవింగ్ చేస్తుంది
వెయ్యిూరూపాలే కదా సేవింగ్ ఏముంది సేవింగ్ ఎ కదా
అయితే మళ్ళీ ఇప్పుడు ఆషాడం ఆఫర్స్ పెడతారు కదనే అల్లా ఇంకో సీరే శారీ కొందామని ప్లాన్ లో ఉంది ఈ బ్లౌజ్ అయిపోయినంక శారీ అయిపోయినంక మిషన్ మీద పడుతది. అందుకే ఇప్పుడు మిషన్ కేమో కుట్టనీకి కూడా ఇప్పుడు బ్లౌజ్ ఇయ్యనీకి కూడా అంత టైం వేస్ట్ ఎందుకు, రెడీమేడ్ తీసు కుందామని ఆగాను
రెడీమేట్ అంటాం కానీ అవి మనకు సూట్ కావాలిగా అంటే ఆమెకు సూట్ అవుతదిలే ఆమెకు పర్సనాలిటీ ఉంది గాని
ఆ పర్సనాలిటీ ఉంది కదా నీకు, కి ముందట పఫ్ లాగా వచ్చినట్టు ఏందే ఏదో కి చిన్న హోల్ పెట్టి దాన్ని తీసేయొచ్చు ఈజీగా నేను ఆల్రెడీ మీషోలో ఒకటి బ్లౌజ్ బుక్ చేసిన అది ముందరికెళ్ళి తీసేసి మళ్ళా మనమే చెయ్యితోటి కుట్టుకోవచ్చు నేను చేసిన ఆల్రెడీ ఒక బ్లౌజ్ అంటుంది. సరే తియ్, ఆమెకు అంత నమ్మకముంటే మనం ఏముంది చేసేది. ఆమె తీసుకుందంటనే మస్తు కొన్న మస్తుకొన్నదే రెడీమేడ్ బ్లౌజులు ఆ పిల్లలకి ఆ పిల్లకి కూడా ఒకటి ఆళ్ళ మరాఠీ దాంట్లో ఒకటి చీరకడతారులే చిన్న పిల్లలకు కూడా అలాంటివి ఆ బ్లౌజులు మొత్తం మీషోలోనే ఏజ్ కొట్టి బ్లౌజ్ బుక్ చేసి బానే సెట్ అయింది అది.
పాలం పం మరి అట్నే కొనకపోయింది మరి కూలి పైసలు తగ్గుతాయిగా కుట్టుకూలి పైసలు తగ్గుతాయి, మన మనది ఎందుకులే మనకు సెట్ కాదు
ఇప్పుడు ఆమె కుట్టుకూలి తగ్గుతదని ఇప్పుడు బయటకు బ్లౌజులు కుట్టిచ్చినా టూఫిఫ్టీ లైనింగ్ కి ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అవుతుంది ఇదిలో టూఫిఫ్టీ లో త్రీ హండ్రెడ్ లో వచ్చేస్తుంది కదా ఇంకా ఇంకా బా వస్ స్తుంది ఇంకా ఎవరు ఎట్లా కుడతారో తెలవదు ఇక్కడ చక్కగా కుట్టేటోళ్ళు కూడా లేదు ఇక్కడ ఈ ఏరియాల రెడీమేడ్ తీసుకోవడం బాగా బెటర్ అనిపిస్తుంది అందరు ఇప్పుడు అదే తీసుకుంటున్నారు అన్ అంటే సరే తీసుకో మరి అని అన్నా
ఒకటి తీసుకుంటే మనకు బాగుంటే ఇంకా ఇంకా తీసుకోనికి ఆప్షన్ ఉంటది.
నేను అదేన్నా ఆమె తీసుకుంటది కదనే ఆమెది వస్తది ఆమెది బాగుందంటే మనం కూడా ఇప్పుడు తీసుకోవచ్చు ఏదన్న ఒకటి, తీసుకొని అన్నింటి మీద వేసుకొచ్చేటట్టు తీసుకోవచ్చు కదా
అవునవును ట్రై చేద్దాంలే, ఆమె ఆమె మీదే ప్రయోగం చెయ్యాలి.
ఆమె మీందే, ఆమెట్లనే ఇప్పుడు తొందరలో ఉంది ఆమె ఎట్లైనా తీసుకుంటది ఇప్పుడు.
మనకు టైం సేవ్ మనీ సేవ్
అదే